గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్ చెప్పండి
ఏం చేస్తున్నరండి
బాగున్నా బాగున్నా బాఉన్నారా మీరు
ఆహా మేము బాగున్నాం మీరు బాగున్నారా అయితే విషయం ఏంటి దం టేం ఏం చేశారండి ఈరోజు వంట
ఈ రోజు మార్నింగ్ పప్పు చారు చేస్తే ఇప్పుడు దానికి అంచ చికెన్ ఫ్రై చేసినాండి ఇంకా తినలేదు తినాలి
చికెన్ ఫ్రై చేశారా మీ మీరు తంలేదాలి
లేదు లేదు మా పిల్లలు తిన్నారు మా ఫాదర్ తిన్నారు ఇంకా మేము తినలేదు
ఫాదర్ గారు తిన్నారు ఇంకా మీరు తినలేదు
లేదు లేదు తినలే మా ఆయన నేను పిల్లల దైపోంది తినిపించినాం ఆ అవునండి ఆ అవునండి తిన్నారా మీరు
ఆ మేము తినలేదండి తినాలి మే మే మేము తినలేదు మేము పది అవుతుందండి తినే వరకు
ఒపంషాగ అరే అర చ
హలో అయితే ఇంకొకటి ఇంకో విషయము
చెప్పండి
నేను చెప్పే వరకు మీరు ఫోన్ కట్ట
ఓకే
ఆ సరే అయితే విషయం ఏంటిదంటే ఏం చేశారని చెప్పారు ఈ రోజు చికెన్ చేశారని చెప్పారు
అవునండి ఎక్కడి వరకు అది వారు నడుస్త తునది న్నా ఎల్పిపీజీ గ్యాస్
ఇప్పుడు వార్ వచ్చేసి చూడండి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నంటే హార్మాజ్ ఇప్పుడే న్యూస్ చదివానండి హార్మాజ్ నుంచే లేంటిది అంటే ఆయిల్ ట్యాంకర్స్ ను వెల్ళనిస్తార కానీ ఏ ఏంటి ప్రైసెస్ అనేవి హై ఎక్ అయితయా మరి డౌన్ అయితయా అవి చెప్పలేమండి అంటే రేట్లు అనేది ఉంటాయిదండి లాక్ డౌన్ లాక్డౌన్ కాదండి లాక్డౌన్ ఎందుకు అవుతుదండి లాక్ డౌన్ అందరు అదే ఇబ్బంది పడుతున్నారు ఆ లాక్డౌన్ ఎందుకు అవుతుది లాక్డౌన్ లాక్డౌన్ ఎందుకు అయితది ఏం అయిన వైరస్ ఉంటే కనక లాక్డౌన్ అయితే లాక్ డౌన్ కావాలంటే ఇప్పుడు మనకు నెససరీ ఆయిల్ కదా అండి ఇప్పుడు మన కరోనా టైమ్ లో మనకు ఫుడ్ ఫెసిలిటీ ఉండే మనకు అంతా ఓకే ఉండే కాబట్టి మనం అది లా డ అయినా కూడా మనకి ఏం కాలేదు ఇప్పుడు మన అంత నీట్ లేదు కదాండి ఇప్పుడు మనగ ఇప్పుడు మన అంతా నీ ఇప్పుడు మనగర అంతా నీట్ లేదు గది ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు లాక్డౌన్ పెట్టినా ఆయిల్ కావాలా
అవును కరెక్ అండి మీరు చెప్పింది వాస్తవం అండి అది వైరస్ ఏమైనా ఉంటే లాక్డౌన్ పెట్
బాగుంటది ఎప్పుడు ఇప్పుడు గ గురించి ఇప్పుడు వె గ్యాస్ గురించి లాడన్ పె వేస్ట్ కం అప్పు లాడడు డ చూడ దానికి లాక్ డౌన్ ఏమైనా లాంభం ఉంటదా అండి ఎం ఉండదు ఇసు ఇసువంటి వాటికి లొక్ డౌన్ పెట్టి లాభం లేదు కదా అండి లొక్ డౌన్ అది ఉండకూడదు లొక్ డౌన్ అనేది ఉండ కూడదు లాక్ డౌన్ పెట్టదు కూడా అయితే యాక్చువల్లీ అయితే యాక్చువల్లి ఏంటిది అంటే ఏదంటే ఎలా చెయాలంటే ఫస్ట్ ఎల్పిజీ మనకు తెప్పిించాల ఎల్పిజి ఇప్పుడు వచ్చేది మనకి ఎల్పిజితోోనే కదండి ఇబ్బంది కానీ ఇప్పుడు విషయం ఏంటిది అంటే అమెరికా వాళ్ళు అమెరికా ఏమంటున్నాంటే మిలిటరీ మిలిటరీ దింపినది ఈ ని నిన్న నిన్న కావచ్చు మేబి నిన్న ఏంటిదంటే అంటే మిలిటరీ దింపి నది అమెరికా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారుంటే అంటే వాళ్ళు వార్ వచ్చేసి మేము ఆపము అని వాళ్ళు అంటున్నారు అంటే ముందట ఏమంటున్నరంటే ముందట మేము ఓకే మేము రెండు రోజులు వరకు లీవ్ ఇస్తున్నాంమని ముందాడుంటున్నారు వెనక నుంచి వెళ్ళి ఎం చేస్తున్నారు బాంబులు వేస్తున్నారు
అవును
జెట్ జెట్ ప్లైన్ పంపడం గాని ఆ లేకుంటే మనం నా ఇది ఏంటిదంటే నా ప్లేన్స్ ఇట్లా దానికి ఏమన్నా ఉంటాయి కదా వాళ్ళయి వాళ్ళయి క్యాంప్లు ఎటాక్ చేయడం గాని ఇలా ఇలా ఇలా చేస్తున్నారు వాళ్ళు అయితే అది అదే యాక్చువల్లి ఏంటదంటే ఇప్పుడు కావద్దనే కోరుకోవాలండి యాక్చువల్లి ఏంటిదంటే దాంతోని వాళ్ళకి ఎంత నష్టం ఉన్నదో వాళ్ళు మూడు మూడు దేశాలకంటే అంటే కూడా ఇప్పుడు మిగతా కంట్రీస్ అనేది బాగా సఫర్ అయితాయి
ఓకే ఇప్పుడు అసలు వార్ దేనికి రీజన్ ఏంది అసలు ఎందుకు ఇట్లా
వారేం అంటే నాకు కూడా అంత ఐడియా లేదండి ఇక నేనంటే నేను గొప్ప అన్నా
ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ మనకు సదుపాయం ఉందా అంటే మరి మనకి
ఎల్పిిజి ఎల్పిిజి గ్యాస్ వచ్చేసి మనకు ఇజ్రాయల్ నుంచిలా వస్తుందండి
ఓకే ఓకే ఓకే ఓకే రాను రా రాను రాను మనకి ఇబ్బంది అయితదానే అఆ
ఇప్పుడు రాను రాను ఎల్పిజి దొరకడం అయితే కష్టం అైతుది ఆల్రెడీ ఏంటిదింటే ఆ కోటి కోటి నలభై లక్షల సిలిండర్ సంథింగ్ ఏమి ఉన్నాయాట ఆ మనదగరా అ కోటి నలభై లక్షల సిలిండర్స్ ఉన్నాయి అంట కానీనగ్గర ఫ్యూల్ అంతా లేదు కదండి
అవునవును
ఫ్యూవల్ వచ్చేసి ఇప్పుడు ఫ్యూవల్ ఏమ
ఇప్పుడు షిప్పులలో పంపిస్తున్నాము ఒక నాలుగు షిప్పులు వస్తున్నాయి అది
ఆల్రెడీ రెండు ఆల్రెడీ రెండు నచ్చినాయి ఇంకా ఇంకా రెండో లే కపోతే మూడ ఉన్నాయి అవి కూడా వస్తున్నాయి కానీ ఎంత వచ్చినా కూడా ఇప్పుడు ఉన్న స్టాఫ క్ ఉంటే అవి ఆల్రెడీ అందరికి ఇచ్చేతే మళ్ కస్టా కస్టానే కదా అండి
అవునవును
అది అయితా ఉంటది అట్లా
అవునుకా ఎగో దిగుో అనేసి కంటిన్యూ ఉంటే మనకు
కంటిన్యూ ఉంటే నాకేం కాదు ఇప్పుడే నేను న్యూస్ చూడచాను చాలా మరకు వాళ్ళ ఊర్లలో ఏంటిదంటే వాళ్ళు పెట్రోల్ బంక్స్ అనే క్లోజ్ సేనే ఆట
ఆ
ఇదే పెట్టు ట్రో బాక్స్ ఎందు క్లోజ్ అయినాయా అంటే అంటే అక్కడ ఫస్ట్ ఏం ఉండేనట ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళది ఒకవేళ అమౌంట్ వచ్చేసి ఎంతయితే సమాప్ ది అమౌంట్ ఉంటు దాన్ లోఫిఫ్టీ పర్స సట్ క నెట్ పేమెంట్ కట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తున్నన్నట ఆ ఆపి పెట్రోల్ తెస్తుండే
ఆ
ఇప్పుడు వాళ్ళు అట్లా లేదట ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారుట అంటే మొత్తం మొత్తం అమౌంట్ పే చేస్తేనే మేం పేమెంట్ ఇస్తా స మేం పెట్రోల్ ఇస్తాం లేకపోతే ఇవ్వము అట్లా అప్పుడు ఒక పది లక్షలు ఉంటే ఒక ఐదు లక్షలు ఆపుతుండే ఐదు లక్షలు కడుతుండే అత్తుండే ఇప్ ఇప్పుడు అట్లా లేదట ఇప్పుడు మొత్తానికి పది లక్షలు కడిత్ ఇతనే మేము మీకు ఇస్తాము లేకపోతే ఇవ్వము అని అంటున్నారు
ఓకే ఓకే ఓకే
విషయం అందుకని ఇది జరుగుతున్నాయి చానా చానా అంటే చానా పెట్ చానా చానా అంటే చానా దగ్గర ఏంటిదంటే పెట్రోల్స్ బాగా ఇబ్బంది అయితున్నదండి పెట్రోల్స్ అంటే బారత్ బంద్ అంటే బాయింగుతాయి
తున్నారు ఒక్కొక్క దాంట్లో చూస్తే మాత్రం రాను రాను మరి ఇంకా పరేషాన్ శాన్ అయితదా ఎందే అనేది చేయ్ అదోకటి అనిపిస్తుంది శూచనలయితే కా రాను రాను రాను ఇప్ ఇదే అయితుందని చెప్తున్నారు
సూచనలు మీర్ అడగకండి సూచనలు చానా భయంకరంగా ఉంటాయి సూచలు సూచనలు చానా భయానకరంగా అంటే భయాన్కరంగా ఉంటాయి సూ తనరు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అందరు చూడండి ఈజీ మెథడ్ కి అలవాటు పడ్డారు ఇప్పుడు ఇప్పుడు అందరూ వీజీ ఇప్పుడు అందరూ ఈజీ మెథడ్ కి అలవాట్ పడ్డారు కదండి కట్టల పొ మీద వండుతున్నరా ఇప్పుడు కట్టెల పై మీద వండుతున్నరా ఇప్పుడు ఒకవేళ కట్ ట్టది వెళ్దు కట్టలు పోయి తీసుకునివద్దామ అన్నా కూడా పెట్రోల్ దని కట్టలే ఏమైనా నయి రేట్లు హై కయినాయి పెరిగినయి కదాండి ఫస్ట్ ఫస్ట్ ఇరవై రూపాయలు వచ్చేది ఇప్పు ఇవైఐ ముప్పై రూపాయలు అంటు న్
అవున అవును కరెక్టే అండి
రేపు కట్టల రేట్లు కూడా పెరిగినయి కదండి యి అందుకని ఏంటిదంటే ఎంతైనా కూడా మనం ఎంత ఆధునికత పెరిగన పెరిగినామో మనం అంతే సఫర్ అవుతున్నాం ఇప్పుడు ఒకవేళ అదే మనం కనక్ ఇంక కొంచెం ఏంటి అంటే అంటే అన్నిటికీ అలవాటు పడి ఉంటాయి గట ఇప్పుడు మనకు కొంచెం కొంచెం అట్లు ఉండుగాని ఇప్పుడు అన్నిటికి చూడండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కూడా ఎప్పుడు పి ఎప్ ఇప్పుడు పిల్లలు కూడా ఏంటిది ఫస్ట్ది మనం ఏదో పెడతా తింటుండే కాని వాళ్ళు జంకు ఫూడ్ తింటున్నరీ.
ఆఅవును కరెక్ట్ అండి. జంక్ ఫుడ్ మీద ఉన్నారు ఆధారపడి ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు గ్యాస్ పై మీద ఆధారపడి ఉన్నారు ఇప్ ఇప్పుడు ఈయల రేపు రేపు రాకపోతే వత్తె కట్టల కట్టల పొయ్య మీద వండుకొనితినోడు అయితే మరీ కష్టం
ఇప్పుడు ఇప్ ఇప్పుడు పోనివ్వండి. ఇప్పుడు ఎవరో ఒకరు మధ్య తరగతి వారంటే వాండుకొంటారు తింటారు ఏదో ఒకటి చేస్ స్తారు పెద్ పేద్ పెద్ద తరగతి వారు వాళ్ళు చేయగలగ్ తార వాళ్ళు ఎంత ఇప్పుడు ఎంత ఎంతైనా కూడా పోని వాల్లు ఒడ్తే హోటల్కి పోయి తిందామన్న కూడా రెస్టారెంట్సే బంద అయినయి కదండి.
అవునవును రెస్టారెంట్స్ క్లోజ్ అని చెప్ చున్నారు ఆప్ పెద్ద గ్యాస్ గ్యాస్లైతే అస్ వస్తలేవని చెప్తున్నారు.
పెద్ద గ్యాస్ లొస్తలేవు రెస్టారెంట్స్ వాళ్ళు ఏమని పెడుతున్నారంటే మా దగ్గర ఓన్లీ టీ ఫెసిలిటీ మాత్రమే ఉన్నది. ది టీ ఫెసిలిటీ మాత్రమే ఉన్నది అది కూడ టీ ఫెసిలిటీ ఎట్లా అంటే ఒక దగ్గర దిం దింపి ఇంకో దగ్గర పెట్టి మళ్ళ ఏం చేస్తున్నారంటే అంటే ఇది మన ఎలక్ట్రిక్ కారు కుక్కరుంటది కదా అండి.
అవునవునవును.
ఆ దానిపైన వాళ్ళు వంట అనేది చేస్తున్నారు వంట అంటే సంమ్థింగ్ ఇదే టీ అనేది పెడుతున్నారు అంతే తే దాంతోనే నడిపిస్తున్నారు టిఫిన్స్ అనేది లేదు ఇప్పుడు మన దగ్గర కూడ చాన చోట్లల్లో ఇప్పుడు ఎట్లున్నదంటే మన దగ్గర కూడా ఫస్ట్ ఒక ఇప్పుడు టిఫిన్ సెంటర్ లలో రేట్ అనేది సేమ్ అదే ఫార్టీ రూపీస్
ఉమ్
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ సాంబార్ పెడుతుండే ఇప్పుడు సాంబార్ మానేశారు ఇప్పుడు సాంబార్ పెడుత లేరు ఇ ఇప్పుడు మళ్ళి
ఉహుహుహుమ్
అంటే రెండు చట్నీలు చే సే దగ్గర ఒకటే ఒక చట్నీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడ ఇప్పుడు వాళ్ళు కూడ ఏంటి దంటే రన్ చేయాలి కదా అండి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు హోటల్ రన్ చేయనే చేయకుంటే ఇల్లు గడవది
అవును కరక్టే అండి
హోటల్ రన్ చేయకుంటే ఇల్లు గడవది, ఇంకొకటి ఏంటి‌దంటే వ్య క్తులందరు కూడ అలవాటైన పాణాలు ఫస్ట్ నుంచి ఏంటిదంటే అంటే ఇప్పుడు ఫస్ట్ నుం చే ఎట్లా అంటే ఇంట్లో ఏదో ఒకటి తింటుండే బయటికి వెళ్తుండే ఇప్పుడు అలవాటైన పాణాలు ఇప్పుడు ఇంట్లున్నాయం టే మనం తినాలా కంపల్సరీ ఇప్పుడు టిఫిన్ ఇప్పుడు కొందరు అలవాటు అయినాంక ఇప్పుడు ఇప్పుడు కొందరు అలవాటైన పాణాలు ఎట్లాంటే ఇప్పుడు మనం ఇంట్లో మార్నింగ్ ఫుడ్ చేసినా కూడ ఇంట్లో టిఫిన్ చేసినా కూడా కొందరు ఏమంటున్నరంటే ఇప్పుడు బయటకు ఒకసారి రౌండ్ వెళ్తే ఏమనిపిస్తార అంటే ఏదో ఒకటి లా చిరు తిడానే తిన బుధ అవుతది మర్లా అవును కదా అండి అది అలవాటైన పాణాలు కాబట్టి దేంటో దాం తే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు కూడా మధ్య తరగాతి వాలే హోటల్ వాళ్ళు కూడా వాళ్ళు రెంట్ల్ వాళ్ళ రెంట్స్సె బాగుంటాయి వాళ్ళు రెంట్లు కూడా తీయాల వర్కర్స్ వర్కర్ జీతం తీయాలి మరి వాళ్ళ డబ్బులు తీయాలి వాళ్ళన్ని మొత్తం మొత్తము ఏది ఏంటిదో ఏంటిదొ అండి ఒక్క యుద్ధంతోని ఇది మొత్తం జరుగుతున్నది ప్రభావం అయితే సరే అండి మీతోని మాట్లాడి నాకు చాలా
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ హ